వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి ఏం చేస్తున్నారండి
ఇప్పుడే తిన్నామండి సాంబార్ రైస్ మీరండి
సేమ్ అండి మా పీజీలో కూడా సాంబార్ రైస్ పెట్టారు
అయ్యయ్యో ఎందుకోనండి పీజీస్ అందరూ ఒక్కటేనేమో ఎప్పుడు సాంబార్ రైసే ఉంటదండి మా అయితేగిని ఆఫ్టర్నూన్
అవునండి నిజమే అండి ఆ ఆఫ్టర్నూన్ టైమ్స్ అంతా సాంబారే పెట్టారు కానీ నిన్న ఏంటంటే లెమన్ రైస్ ఉన్నాయంటండి నిన్న
అవునా అండి
ఫస్ట్ టైం లెమన్ రైసే ఓకే ఓకే కే అండి నేను అంత టేస్ట్ చూసుకొని తినలేదు కొంచం ఏదో హెల్ తిష్ వల్ల ఏదో తినాలంటే తినాలి అన్నట్టు తినేశానండి ఇంకా మ్ ఇంకేంటండి
చెప్పాలండి ఇంకేమన్నా విశేషాలు ఉన్నాయి వీకెండ్ కదా ఇంకా షాపింగ్ కాకుండా ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయా
ఆ ఇంకా అంటే ఏం లేవండి అది కూడా షాపింగ్ కూడా కష్టమే కష్టమే అండి
మీరు వీకెండ్ కదా సినిమాకెళ్లరా ఫ్రెండ్స్ తో ఏమన్నా
ఏంస్ సినిమాలు చూడడమే కష్టం అండి మీరు మరి సినిమాకెళ్తారా అంటే
చిల్ అవ్వచ్చు కదా బా ఆ అందుకు ఫ్రెండ్స్ తో ఏమన్నా వెళ్ తారేమో అనడుగుతున్నా
నా ఫ్రెండ్స్ ఎలా అంటే అందురూ బిజీ ఉం టారండి నా ఫ్రెండ్స్
అవునా అండి
అవునండి
ఉ వీకెండే కదా అండి వీకెండ్ ఎవరు బిజీగుంటారు
అంటే నా ఫ్రెండ్స్ టూ మెంబర్స్ వర్క్ చేస్తున్నారు సో ఒకరికి లీవ్ ఉంటే ఒ లీవ్ ఉండదన్నమాట సో ఒకర్న్ వదిలి పెట్టి ఒకరు వె వెళ్ళలేం కదా
అవునవును
అందుకే ఇంకా అందరు ఫ్రీ టైమ్ లో ఉన్నప్పుడు చూసుకొని వెళ్ళేదండి అంతే
అవునా అండి
అవునండి మీరు అండి
నేను పెద్దగా మూవీస్కి అయితే వెళ్ళను ఫ్రెండ్స్తో కూడా ఎప్పుడూ వెళ్ళలేదు మూవీస్కి కాన్ ఒకసారి ట్రై చేయాలండి ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ చేయాలి బట్ మాకు ఇంట్లో పంపించారండి అందుక నేను రాను నేను వెళ్ళను
అవునా మీరు కాలేజ్ డేస్ లో ఎప్పుడైనా సరే సాహసాలు చేసారా అండి
అయ్యో అస్సలండి
చేయలేదా అండి నే నేను అరెస్ట్ రెస్టారెంట్ కి ఎల్లాలి అన్నప్పుడు చేశానండి
ఆ రెస్టారెంట్ కయితే నేన్ చేసానండి
అవునా ఓకే
అయితే నేన్ చేస
కానీ ఇంటికెళ్ళిన తర్వాత నేను కూడ మూవీస్ చేయలేదు ఆ ఇంటికెళ్ళిన తర్వాత చెప్ చెప్పేస్తానండి ఇట్లా రెస్టారెంట్కి ఎళ్ళాను అని చెప్పేసి
నేను ఇంట్లో చెప్పనండి మా అమ్మ తిడతదేమో నన్ను అందుకనేసి నేను చేయను అవునండి
ఆ ఎక్కడ అంటే తాడిపత్రి దగ్గర ఆలూరు కోణ
ఆహా వాటర్ ఫాల్స్ వస్తాయండి టెంపుల్ కూడా ఉంది అక్కడ
అవున అవునండి అందుకే బాగుంటదని టెంపులొ టెంపుల్ చూసుకొని తర్వాత బ్యాక్ సైడ్ వాటర్ ఫాల్స్ అంతా ఎంజాయ్ చేసామండి బాగా ఫ్రెండ్స్ వెళ్ళాము అంటే నా ఫ్రెండ్ ఎల్ నా ఫ్రెండు నేను నా జూనియర్ అన్మాట
అవునా
అవునవునండి
అంటే ఆ టెంపుల్ ఆ టెంపుల్ యా అంటే మీరు ఎళ్తారండి టెంపుల్స్కి
ఆ వెళ్తానండి నేను టెంపుల్స్ కి అండ్ నమాజ్ చేస్తాను టెంపుల్స్కి వెళ్తాను
హ్మ్
ఇప్పుడు వరకు అయితే చర్చికిి ఒక్కటి వెళ్ళలేదు సో బయ నుంచి మాత్రమే చూశాను టెంపుల్స్ క అయితే ఆల్మోస్ట్ వెళ్తాన అండి నేనైతే
అవునా అండి
అవునండి అందరి దేవుళ్ళు ఒక్కటే కదండి మరి
అంతేలేండి మీలాగ అందరు ఆలోచిస్తే బాంటది
అవునా అండి
హ్మ్
ఇంకేంటండి మీరు మీరు ఏమైనా అ నమాస్తులు కానీ అలా చేస్త
నాకు తెలిదండి అంటే వాళ్ళు ఎలా వాళ్ళు అంటే వాళ్ళ ప్రాసెస్ అనేది ఉంటది కదాండి ఒక అంటే ఒక వే లో చెయాలి నమాజ్ అనేది నాకు ఆ ప్రాసెస్ తెలియదు కాబట్టి జస్ట్ మనసులో అనుకుంటానండి అంతే అంటే మనము ఆ త ప్పు తప్పు అనేది చేయకూడదు అని చెప్పేసి అంటారు కదా
హ్మ్ అవునవును
ఎందుకు మనకి రాంది ఎందుకు ట్రై చేయడం మరి తప్పు అని అనిపించుకోవడం ఎందుకు అనే నేను మనసులో జస్ట్ అనుకుంటాను అంతే అనుకోవడం అయితే అనుకుంటానండి హ్మ్ వాళ్ళు కొన్ని స్టెప్స్ చెప్తే దీని తర్వాత ఇలా చేయాలి ఇ తర్వాత ఇలా చేయాలి ఒక తప్పు చేసినా కూడా దేవుడు క్షమించడు అనేసి చెప్తుంటారుంట వాళ్ళు
అవున అవునండి
నాకు కొంచెం భయం వేస్తది ఎందుకు లే ఊరుకనే అనేసి అందుకు కామ్ అయిపోతాను నేను
మనకేంటంటే నార్మల్ గా టెంపుల్స్ కెళ్ళినప్పుడు కానీ అలాంటివి టెంపుల్ లోకి వెళ్ళి ఇంకా దర్శనం చేసుకొని రావడం ఇలాంటివి ఉంటాయి కదా బట్ ముస్లిం లక్ ఇంట్లోనే నమాజ్ చదువుకొని అలా ఉంటాయి నేను నమాష్ చదువుకునేదా ఇట్ లో మనకి బ్లడ్ రావడం కానీ లేదంటే గ్యాస్ రిలీజ్ అవ్వడం కానీ అలాంటివి అయితే ఇంకా నమాజ్ అనేది వెళ్ళిపోద్ అనమాట ట అంటే చేసినా కూడా వే టి ఇంకా ఉన్నట్టు
ఉ హు
ఇంకా మళ్ళీ ఒకవేళ గ్యాస్ రిలీజ్ అయినా లేదు అనింటే ఆ బ్లడ్ వచ్చినా అంటే ఎక్కడైనా సరే మనకి ఎక్కడైనా తగిలి బ్లడ్ వచ్చినా అప్పుడు అనమాట వెంట నేను వెళ్లి వస చేసుకోవాలి
ఉహు
ఇంకా గర్ల్స్ ఇష్యూస్ ఉంటది కదా ఆ ప్రాబ్లమ్స్ లో కూడా ఎప్పుడు చేసుకోకూడదు అనమాట నమాజ్ అనేది
అవునా అండి అదే అండి ఇలా ఇలా అన్నీ ఉంటాయి కదా ప్లెస్సింగ్ అందుకు నాకు తెలియదన్ ఐడియా ఉండదు బట్ పాటిస్తాను
ఊ
ఊ అంతే నార్మల్ అంతే
ఊ ఇట్లా హిందూస్ వాళ్ళలో బుక్స్ చదువుతారు కదా అండి
అవునండి చదువుతాము రామాయణం మహాభారతం భగవద్గీత అన్ని చదువుతాము బట్ నేనైతే ఏం చదవలెదు వింటాననమాట మాకు ము ముందు మనకు టెన్త్ క్లాస్ లో కూడా క్లసేస్ అవి ఉంటాయి కదా అలా వి వింటానన్నమాట
ఆ మా దాంట్లో అయితే ఖురాన్ ఉంటది ఆ ఉర్దూ అరబ్బిక ఇవన్నీ ఉంటాయన్నమాట ఇవి కూడా మన గల్స్ ఇష్యూస్ వల్లో అసలు ముట్టుకోకూడదు అన మాట హ్యాండ్స్ తో ముట్టుకోకూడదు మనం క్లౌ గ్లౌజెస్ వేసు కొని ముట్టుకోవచ్చు
అవునా అండి
ఊ అట్లా నిష్టగా ఉంటదండి చాలా అంటే చాలా స్ట్రిక్ట్ గా ఉంటది అన్నమాట
ఊ
ఊ
ఇంకా ఏమన్నా తెలుసా అండి
నాక ఇంకా ఇంకా అంతే అండి మీరే నాకు ఇంకా హిందూస్ అది అదంతా తెలియదు మీరే చెప్పాలండి ఇంకా ఏదన్నా
నాకు అంతే అండి నేను గుడికి వెళ్తే దేవుని దర్శనం అంటే ఒక ముక్కొని ఒక ఒక ఐదు నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని గుళ్లో రావడం అడి అంత నాకు ఇంకా పెద్దగా అవన్నీ ఏం తెలియవ నాకు కూడా
ఇంకా అంటే హోమం అలాంటివన్నీ చేస్త తార కదాండి
అ లేదండి నాకు తెలియదండి అవన్నీ కొంతమంది చేస్తారు కొంతమంది చేస్తారు
అవునా
హుమ్
ఇంకేంటండి మీ క్రికెట్ చూస్
ఇంకా ఆ మీరు ఏదన్నా ఆ మంచి ప్లేసెస్ కెళ్లారా అండి ఇంకా ఏమైన్నా మీ ఫ్రెండ్స్ తో ఈ ఆలూరు కోన ఇలా ఎళ్లారు కదా అలా ఇంకేమన్నా వేరే ప్లేసెస్ కెల్లారా
నేనైతే అరుణాచలం వెళ్ళానండి ఇంతకు ముందు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఎళ్ళాను
హుమ్
ఇంక అంతే అండి ఫ్రెండ్స్ తో ఎళ్ళడం అంటే అరుణ చలం కే అందరు ఫ్రెండ్స్ అందరు ఆ అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాము అం దేవ దర్శనం బాగా అయింది బాగా అంటే చాలా బాగా అయింది
హుమ్
చాలా బాగా పీస్ఫుల్ గా అనిపించిందండి
అవునండి
అవున
బాగుంటది కదండి ఆ అరుణాచలం చాలా మంది చెప్పారు అరుణాచలం చాలా బాగుంటది ఆ గిరి ప్రద్ చేయాలంట కదండి పద్నాలుగు కిలోమీటర్ నేను కూడ ఒకసారి వెళ్ళాను బాగ్ టదనమాట ఏమంటే ఎండక్ వెళ్ళలేం గిరి ప్రదర్శన చేసి నైట్ టైం అయితే పీస్ఫుల్ గా చల్లగా ఉంటది కాబట్టి బాగుంటదండి
అవునండి కానీ మేము వెళ్ళినప్పుడు అయితే ఐ మీన్ మేము నా ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు మార్నింగ్ టైమే ఎల్లమండి అ బట్ అంత ఎండ ఏం లేదు మేబీ మేము వచ్చినందుకే ఏమో ఎండ అంతగా రాలేదేమోనన్ అనుకుంటున్నానండి
అదేనండి మేము కూడా అలానే వెళ్ళమండి మేమున్న ఇప్పుడు కూడా ఎండ అంత లేకుండే ప్రొద్దు నుంచి మేము ప్రొద్దున స్టార్ట్ చేసాం గిరి ప్రదర్శన ఆ బానే ఉన్నింది ఎ చల్లగ ఉంది క్లైమేట్ బాగా కు అదృష్టంగా అనిపించింది ఆ టై లో దేవుడు ఈ టైమ్ లో పిలుచుకున్నాడు కాబట్టి బెటర్ లేకపోతే చాలా ఇబ్బంది పడే వాళ్ళము చాలా మంది ఎండలు ఉన్నాయని చెప్పేసి నైట్ టైం ఎక్కువ గిరిపదక్షన చేస్తారంటా మేమ్ తెలియక మేమ్ డే టైమ్ చేసామా ఎలా ఉంటదో ఏమో అనుకునే స్టార్ట్ చేసాం కానీ పర్లేదు పీస్ఫుల్ గా అయిపోయింది ప్రశాంతంగా
అవునండి పీస్ఫుల్గా అయిపోతుంది అండ్ పైన కొండ మీద కొండ మీద నుంచి చూస్తే మొ మొత్తం అన్ని ఆ టెంపుల్ ఎంత కనిపిస్తుంది అని అంటారు కదా మీరు ఏమైనా ట్రై చేసారా అండి ఎప్పుడైనా
లేదండి సార్ ఏమ ఈ సారి చూడాలండి ఈ సారి చూస్తాం ఒకసారి అంటే పర్టికులర్ గా చెప్పను వెళ్తాను అని చాలా మంది అన్నారు బాగుంటది అది కొండంటా అండి తెలీదుదు అంటర్ ప్లేస్ చాలా బాగా కనిపిస్తుంది అంటారు
అవునండి రీల్స్ లో చూసానండి నేనైతే అంద కే అడుగుతున్నారు మిమ్మల్ని
లేదండి నేనైతే చూడలేదు నేను కూడా అంతే సోషల్ మీడియా రీల్స్ అన్ని చూస్తా ఉంటాను కదా వ్యూ బాగా కనపడుతుందండి
అవునండి చాలా పీస్ఫుల్ గా కూడా ఉంటుంద ంట కదండి
అవునండి సరే అండి
ఓకే అండి నెక్స్ట్ కాల్ లో మాట్లాడుకుందాం
కేండి
బాయ్ అండి
మైండ్